హలో హా ఎలా ఉన్నారు
ఆ బాగున్న బాగున్నావువ్వు
ఆ బాన
ఏం చేస్తన్నావ్
ఏం లే ఖాళీ
ఏడున్నావ్
ఇంటికాడే ఉన్నా
ఎప్పుడు కాలే చెప్పుడు మరి బోడు
కాలేకి ఎల్లుండి నుంచి వెళ్ళాలి కాలేకి
ఎందుకు ఇంతలేకున్నా మరి
ఇగ ఇక్కడ ఇంటికాడ ఉ సిచ్యువేషన్ బాలేదు అందుకే ఇంటికాడ ఇగా
అవునా
ఉ
ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమ్మేనా
ఫోర్త్ ఇయర్స్ సెకండ్ సిమ్
ఆహా సెకంద ఒ ఒక్క సంవత్సరం అయితే అయిపోతుదా మనం
అవునువును ఉ అవును
ఆ ఉ అన్న చేస్తాడు అన్న కేట్లా
అన్నయ్య ఆ అంత బాగాన్నారు ఇంటికాడ ఉన్నాడు అన్నయ్య కూడా
ఆఓహా
ఏం చేస్తున్నావ్ అక్కే ఏం కూర ఉండింది
ఇంకా ఇ్యద ఏమో కూరండిే బా తింటాం గాని కూర గుర్ తు రాదు ఏంకూర ఆ సాబార్ సాబార్ వండింది ఆ స
ఉ తిన్నావా
తిన్న తిన్న నువ్వు తిన్నావా
ఆ తిన్న ఏం కర్రీ
ఇవాళ సాంబార్ సాంబర్ చట్నేయా మీది ఏం కూర ఈ గణేష్ చేతాండు గణేష్ ఏం చేతండు
గణేషా ఆ రీసెంట్గానే వానికి ఆ అపెండిక్స్ జరిగింది ఆపరేషన్ లోకి జరుగు జరుగుద్దని డాక్టర్ వాడు ఆ ఒక కనీసం ఒక త్రీ, ఫోర్ డేస్ వరకు ఇది హాస్పిటల్ ఉన్నాడు. అవును. హ్మ్ హు గణేష్ కి ట్వంటీ ఫోర్ హవర్స్ పెయిన్ ఇట్లా వచ్చింది బాగా సివియర్ గా వస్తే ఆ అ హాస్పిటల్ లో అక్కడ మీ దగ్గర హాస్పిటల్ ఉందట కదా ఉస్మానియా హాస్పిటల్
ఆ ఉంది ఉంది ఆ ఏమైంది అసలు ఏమైంది చెప్ప అప్పడినించి వచ్చిందా గణేష్కి ఏమైంది?
అప్పటి నుంచా అంటే వానకి పైప్ పెట్టిల్లు వాటర్ వాటర్ తాగకుండా గ్లూకోజే పెట్టిండ్రు అన్నం అన్నం తినలేదు వాటర్ తాగాలే త్రీ డేస్ వరకు. హాస్పిటల్లో లో ఉన్నాడు ఇది టూ డేస్ బ్యాక్ హాస్పిటల్లో పడ్డాడు. నువ్వు అప్పుడు ఆ రోజు అడిగావు కదా ఆ రోజు అయిపోయాక తెల్లారే
వాడు మీకు చెప్పలే అప్పటి వరకు
ఆ రోజే ఆ ఆ రోజే పడ్డాడు సాయంత్రం ఆ హాస్పిటల్ లో మాకు తెలిసింది నెక్స్ట్ రోజు. ఇలా అయిందంటే పోతాం అంటే వద్దు వద్దు అని అత్తమ్మ వాళ్లంటే ఆగాం
ఇద్దరు గురించి తెలుతాదా ఆయనకు
పెయిన్ బాగా సివేర్గా వచ్చింది ఉండి అవి ఉండే వారికి వాళ ఫ్రెండ్స్ ఇంకే ఇగ పేరెంట్స్ వచ్చిల్ అత్తమ్మ వచ్చి తీసుకెళ్ళింది. సూరజ్కిళ్ళిండి ఇప్పుడు ఇప్పుడు పర్వాలేదు ఓకే అన్నాడట, టాబ్లెట్స్ తగ్గుతుందట.
ఆ
ఆ టాబ్లెట్స్తో తగ్గుతుందింటే ఓకే అని రెస్ట్ తీసుకోవాలి హాస్టల్ ఫుడ్ ఇలా ఉంటాయి. ఇక మళ్ళకి డే కరెక్ట్ టైమ్ తినకపోతే ఇలా ప్రాబ్లం వస్తుంది అని డాక్టర్ అన్నాడు.
అవునా వానికి ఏం దరిద్రమే దరిద్రం బండి మంచిగుండదు. బండికి బండి కొంటావు బండి మంచిగా ఉండదు. చీ
ఆ ఏదిగాని ఏదైనా అలా అవుతున్నాయి అన్నీ వానికి ఎందుకో
మ్ హూ
మ్ హు సూరత్కి వెళ్ళండి నిన్న నే ట్రైన్ ఎక్కిండు అవునవును జాయిన్ అయ్యిండు వాళ్ళ చెల్లి జాయిన్ అయింది వాడు జాయిన్ అయ్యిండు.
మ్ ఎంత ఫీజు, ఆయన ఫీజు ఎంత నో
ఆ ఫీజు ఎంతో ఎంత ఉంటుందో మాట్లాడు కుంటాడు సార్ తో తెలుస్తు తెలుస్తుంది గా అల్నే ఉన్నాడు త్రీ మంత్స్ త్రీ ఇయర్స్ వరకు అలానే ఉన్నాడు. య తెలుసుంటే మాట్లాడుకుంటాడు
అవునా
ఇప్పుడు యాక్చువల్గా మీ ఫీజు ఎంత
అరవై వేలు నా అప్పుడైతే అరవై వేలు ఉండే మేనేజ్మెంట్ అంటే మేనేజ్మెంట్ అ రింబర్స్మెంట్ పడితే ముప్పైఐదు వేలు పోతుది ఇరవైది వేలు కట్టుకోవాలి మళ్ళ వేరే ఫీజులు పదిహేను వేలు ఉంటాయి
అవునా ఎగ్జామ్స్ ఫీజు అవన్నీ ఉంటాయి కదా మీకు ఎగ్జామ్ ఫీజు
ఆ ఎగ్జాం ఫీజు ఉంటాయి అన్ని ఉంటాయి ఎగ్జామ్ ఫీజు సేమ్కు మూడు వేలు సెమ్ముక్ పద్దెనిమిది వందలు ఉంటుంది యూనిట్స్జ్ పదివేలు ఉంటయి
అబ్బా త్రీ ఫేసెస్ ఉంటాయిగా ఇప్పుడు మీ కాలేజ్ పెట్టుకోవాలంటే ఎన్నో ర్యాంక్
మ కాలేజ్ అని కాదు ఏ కాలేజ్ ఏద బీటెక్ మనం ఎంసెట్ రాసినాక మూడు ఫేజ్లు ఉంటాయి ఏ కాలేజత్తా కాలేజ్ మూడు ఫేస్లు నచ్చపోతే పెట్టుకోవచ్చు
ఆ ఊ ఆ ఫుడ్ బాగుండదట్గా మీ హాస్టలో నిజమేనా మీ
ఫుడ్ ఫుడ్ మధ్య ఫుడ్ మధ్య పోకుండా గ్యాస్ గిట్ల ఉన్నాయి కదా రూమ్లలల
ఆ
గ్యాస్ గిట్లా పెట్టుకోవచ్చు రూమ్ లల్ల
అవునా అదే బయట తెచ్చుకొని తినది ఇప్పుడు ఎక్కువ వర్క్ ఎక్కువ చేస్తాడు గణేష్ ఇక తిండి మీద అంత చూడ డు ఈ ఇ కరెక్ట్ టైమ్ కి తినడు దాని వల్ల వచ్చింది అంటున్నాడు డాక్టర్లు టైమ్కిి తినపోతే వచ్చింది మీ దంత పట్టించుకోవడం అని డాక్టర్లు అ వాడు కూడా అన్నాడు హ్మ్మ్
అదే రాపిడో గిట్ల కొట్టే
అవునవును తెలుసు ఏ టైం పడితే ఆ టైంకి వెళ్తాడట
దానివల్ల రావచ్చు ఫోన్ చేయ్యాలిఒక సారీ గణేష్కి
ఇన్ని రోజులు మాట్లాడకుండా ఉన్నాడు అసలు అది హాస్పిటల్ ఉంటే అందరు ఫోన్ చేసాడు వాళ్ళ ఇబ్బంది బాగాయంది ఇంగా వాటర్ లేకుండా అన్నం తినకుండా ఓన్లీ గ్లూకోస్ తోటే నడిపించుకున్నాడు చానా డాక్ట క్టర్లు ఆపరేషన్ అవుతుంది లేదో ఏమవుతుంది టెస్ట్ చేయాలని టెస్ట్ చేసే వారికి ఏం చెయ్యోదంట ఒకటి కఖబయిందంట స్కానర్ స్కానింగ్ స్కానింగే ఖరబైందంట ఖరాబైతే ఆ దాని కొరకు ఆగిండు ఆస్ ఆ ఐపోయే వరకు ఆ నెక్స్ట్ రోజే అత్తమ్మ వచ్చింది నెక్స్ట్ రాంగ్ అని ఈ స్కానింగ్ ఇద్ద మంటే ఆ ఇక అప్పుడు రిపేర్ అయింది రిపేర్క తీస్తే ఇక ఏం లేదు టాబ్లెట్స్ తో తగ్గుతుందని అంటే ఆ స్కాన్ చేసి మొత్తం టెస్ట్లని తీసింది అత్తమ్మ వచ్చాక ఎవరో ఒకళ్ళ పేరు ప్రెండ్స్ ఒకళ్ళు ఉన్నారుగా వచ్చాగా చేసింది పైప్ పెట్టిందో ఆ టాయిలెట్ కి ఇక మొత్తం పేషంట్ లెక్క చేసింలో ఆ
అవునా
ఆ బాగా నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇటా ఇబ్బంది పడ్డా అన్నట్టు ఉంటున్నాడు నిన్న మాట్లాడితే
ఏన్ని ఫోన్ కెమన్నా అయిందా ని ఫోన్ కరాబ్ అయిందా అన్నా
ఆ అవును ఆ వినబడుతుందిగా క
ఆ బాగా బాగాచ్చ గట్టిగా మాట్లాడతాను ఫోన్ కెమన్నా కరాబ్ అయిందా చిన్నగా మాట్లాడు
ఆ ఇకా
ఏ నేను కూడా పోయి చూసొద్దాం అనుకుంటే తాతా చనిపోయి ఉన్నాడుగా అనీ నేను కూడా పోలే
అవునా
తాతా చనిపోయిండు మొన్న పది రోజులు
ఆఓ ఎప్పుడు
ఏ ఇప్పటికిీ ఇది ఐదో తారిక్ చచ్చిపోయిండు ఐదో తారిక్ చనిపోయిండు
అవునా ఏమి అయి చనిపోయిండు అసలు ఆరు రోజు బా బానే ఉన్నాడుగా అప్పుడు
బాగా ఏడున్నాడు మంచాల పడ్డాడు పది నెల అయితుంది మంచాల పడి చనిపోయిండు ఏజ్ కూడా అయిపోయింది చనిపోయిండు పోదుగాల ఐదున్నరకు చనిపోయిండు శుక్ర
మీరు అయితే అంతకు ముందు రోజు ఎలా ఉన్నాడు ఏమన్న అవునా మాట్లాడిండా
యే మాట్లాడిండు నార్మల్ గానే ఉన్నాడు ఎప్పుడు ఉన్నాటే ఉన్నాడు నార్మల్ గా ఉన్నాడు గాని పొద్దుగాలే చనిపోయిండు ఇక
ఆ మీకు ఏ టైంకి తెలిసింది ఇలా ఏందని
అప్పుడే మేము ఇంటి కాడనే ఉన్నాం ఇంటి దగ్గరనే ఉన్నాం కాలేజీ లో కుడ లేం అప్పుడే తాత పొద్దుగాలే ఆగా పక్కకు వచ్చినట్టు తిండు కక్కన్నాడు చనిపోయిండు
ఆహా
ఉమ్ ఇక పది రోజులు సరి
అన్ఎక్స్పెక్టెడ్గా అలా అయ్యే వరికి పేరెంట్స్ అంతా షాక్ లో ఉన్నారుగా అ
ఉమ్ షాక్ అంటే షాక్ ఏ అది ఎప్పుడైనా జరిగేదె అందరూ డిసైడ్ అయి ఉన్నారు ఎప్పుడో షాక్ ఏంది సడన్ గా చనిపోతే అది వేరు కానీ మంచంలో పడాడుగా
అవునవును అది ఉనెక్సపెక్టెడ్ గా జరిగిందిగా
మళ్ళా అన్ ఎక్స్పెక్టెడ్ అంటారు ఎక్స్పెక్టెడ్ ఏ
ఆ ఉమ్ మీ అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు కనబడటలేడు
ఆ వాడు పోయిండు కాలేజ్ ఎక్జామ్ ఉంది అని చెప్పి పోయిండు పదో రోజే పోయిండు మా తాత చనిపోయిన పదో రోజు ఆ రోజు ఫంక్షన్ అంతా అయిపోయింది ఆ రోజు ఈవినింగే పోయిండు
టెన్ డేస్ ఉన్నాడా అ అయిపోయే వరకి ఆ
తమ్ముడు గుడ ఇక్కడనే ఉన్నడు, వాని దగ్గర వాని గుడ ఇచ్చిర్రు నెల రోజులు హాలిడేస్ మనకు రెండు నెలలిచ్చిర్రు ఇప్పుడు నెల మాసిక ఎళ్ళేదాకా వాళ్ళు మనం ఎటు పోవుల్లేదు.
బెటరే మీ మీకే ఇబ్బంది లేకుండా ఇంటికాడ ఉంటే అన్ అంటే చూసుకోవచ్చు
హ అంతే ఉమ్ మనం రాధా ఎడున్నా ఏంది అన్నయ అన్నయ్య బీటెక్ అయిపోయి ఎన్ని సంవత్సరలు అయితాంది దాదాపు అన్నయది?
అన్నయికి టూ ఇయర్స్ కి వస్తుంది, ఇంకా జాబ రాలే సర్చింగ్ ఇంక్ కా ఉంది
అన్నయ్యకంత చదివేటోడు అన్నయ్యని సర్చింగ్ చేత్తాడంటే, ఇగ మనం రోడ్ల బట్టు తిరగాల్సి సన్న
ఏంది బయట జాబ్స్ రావాలంటే మామూలు కాదు, కాలేజీ వస్తేనే బెటర్ బయట రావ బయటికి పోయి చూసుకోవాలంటే ఇబ్బంది, మాది కూడా అంతెందుకు మెడికల్ కో డింగ్ కి అసలు పాసిబుల్ ఉంది, ఇప్పుడు సిచ్యువేషన్ కావాలంటే
అదే అదే ఇప్పుడు నేను గుడా చూస్తన్న కదా ఎలాగ గదా వెళ్తాం
ఆ మా కాలేజ్ ప్లేస్మెంట్స్ లేవు ఏం లేవు ఏం జం వస్తలే
ఉమ్ అదే అదే వత్తలెవ్ ఇంక
ఆ
ఈ రీసెంట్గా ఏం మూవీ చూసినవ్? సినిమాలు ఏం చూసినవ్
రీసెంట్ గా నిన్న మూవీ జూసా, అర్జునా పాల్గన్ నా మూవీ చూసిన
అహా
బాగుంది మూవీ, యూట్యూబ్ లో ఉంది. సెర్చ్ చేసిన బాగుంది అర్జునా పాల్గున మూవీ బాగుంది మొత్తానికి ఆ యూట్యూబ్ లో ఉంది చూస్తారు బాగుంది
ఆ జూడాలే మూవీలు చూడాలే
కాన్సెప్ట్ బాగుంది హీరో అదే ఎలివేషన్ అయినా డైలాగ్
మ్మ్ ఈ ఒక ఫ్రీ ట్రేడర్ అనే ఉంది చేస్తావా అది
ఆ చేస్తా ఏంటిది అది
అంత ఫ్రాడే ట్రాన్సాక్షన్ అంత ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ ఇదా మ రోటె చె అ మణిస్తతే అంతే
ఆ
చెత్తవణువ్
ఆ చేస్తే కానీ ఇప్పుడు పాన్ కార్డ్ లేదు ఇది లేదు అది తీసుకున్నాక చేస్తా
సరే సరే చిన్న తర్వాత పోడ ఎప్తులేదు
ఇప్పుడు కా నువ్వు ఇంటర్ ఎక్కడ చేసావు